హలో హలో
ఏం జేస్తన్రు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు
తిన్నారా లేదు ఇంకా మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నా
ఆ ఏం చేసిండ్రు స్పెషల్ ఏం తిన్నవు ఏం కర్రీ చేసిండ్రు
చికెన్ ఉండే
ఆ
చికనన్న మటన్ మ్
ఆ ఇంకేండి కాలేజ్ స్టార్ట్ అయిందా
కాలేద్ ఇంకా స్టార్ట్ కాలె అయితది ఇగా రేపటి నుంచి
అవునా
ఉహు మీరేం చేస్తాన్రు, ఏం చేసిన్రు?
ఏం ఏమి లేదు వాట్టిగనే ఉన్నము సమ్మర్ హాలిడేస్ కదా. మా ఫ్రెండ్ వాల్ల ఇంటి దగ్గరకు వచ్చిన ఇగ అక్కడ ఎగ్జిబిషన్ కి ఎళ్ళినము. ఎగ్జిబిషన్కి కెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసినము. ఇగా హాలిడేస్ అయిపోతున్నయి కదా అందుకోసమే ఇగ కొంచం బయట తిరగాలి. అని ఎళ్లి ఎక్సిిబిషన్ ఇంకెమంటరు టెంపుల్సు అక్కడక్కడ తిరిగి వచ్చినం.
అవునా
ఉమ్ మీరు ఎట్లా సెలబ్రేషన్, ఎంజాయ్ చేస్తున్నరు హాలిడేసు
మేము కుడ బాగనే ఏంజయ్
అవునా
ఉమ్
ఇంకా ఎవరెవరు ఉన్నరు మీ ఫ్రెండ్స్ మీరు ఉన్నారా, మీ ఇంట్లో ఉన్నారా మీరు?
మా ఫ్రెండ్స్ మేమేమి ఉన్నం.
ఆవ్
మఉమ్
ఇంకేంటి మరి విశేషాలు ఏం నడుస్తుంది? ఎ అప్పట్లో ఏదో కంప్యూటర్ కోచింగ్ అన్నరు వెల్లీన్రా?
ఆ ఎల్లలే ఎల్లి ఆ తర్వాత చూసి మళ్ళీ బంద్ చేసినం.
ఆ
ఇంక మా ఫ్రెండ్స్ అన్నారు. రు వేరే సైడ్ చూద్దాం అది ఇది అని చెప్తే సరే అని చెప్పినం.
ఆ బాలేదా ఇన్స్టిట్యూట్ అది?
అది మంచిగ లేదది
అవునా
వేరే సైడ్ చూద్దాం అంటే సరే అని చెప్పినం.
ఆ అదే ఆ అదే ఆ సరన్నారు, మా ఫ్రెండ్స్ కూడా అన్నరు అక్కడ బ్యూటిషియన్, మెషిన్ ఇంకేదో ఉన్నదట కొన్ని, మరి వచ్చేది ఉంటేయి రండి అని మరి మీరు కూడా వెల్తా అన్నరు కదా వెళ్ళిన్రా అని?
వెళ్ళలే ఫస్ట్ అసల్ పోయినం పోయిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తే సరే అనుకుంటా
ఆ
ఉమ్
ఇంకా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నరు?
మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటె బయట ఉన్నరు.
ఆ
ఉమ్ బయటికి పోదామన్నరు.
ఆహా ఆ
అచ్చిన తర్వాత తెలుస్తది ఇగ ఎటుపోవుడో ఏందో
ఆ
ఇప్పుడైతే మంచిగా ఉన్నది వాతావరణం చల్లగా
ఆ వర్షం పడుతుందా
వర్షం పడతలేదు మంచిగా గాలి గీలి వస్తుంది వర్షమైతే లేదు
ఆ
ఊ
ఎండాకాలము వర్షాకాలము ఆ
వర్షం ఉన్నదా మీ సైడ్
ఆ అప్పుడప్పుడు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అన్ అవర్ గాలి వర్షం అట్లా వస్తుంది పోతుంది ఫుల్ ఎండ ఉంటుంది డే మొత్తము బయటికి వెళ్ళేటట్టు లేదు ఏం లేదు ఎట్టనై వెళ్దామంటే ఎండని చూస్తేనే భయం అవుతుంది
ఇగ అంతే
ఎంటి వర్షమా
ఊ
ఆవ్ మా దగ్గర అయితే బాగా అంటే ఘోరంగా ఏండలు కొడుతున్నయ్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వర్షం పడుతుంది
ఊ
ఇగ గాలి వర్షం ఆ పవర్ ఓడు మొన్న నైట్ లో అయితే ఫుల్ పవర్ పోయింది నైట్ మొత్తం ఊ
మంచిగానె ఉన్నది ఇక్కడ ఐతే
ఆ
ఆ
మొన్న అక్కడికి టెంపుల్కి వెళ్ళినాం మా దగ్గర ఒకటి ఉంటది బాగుంటది ఏ టెంపుల్ అంటే ఇక్కనే ఒకటి ఉంటది అది ఏమంటారు అదేదో పేరుంది మీరు అస్ తా అంటే రండి వచ్చినప్పుడు వెళ్దాం మళ్ళీ ఇంకొకసారి కలిసి ఆ బానే ఉంది
అవునా మేమ ఫ్రెతుండే టెంపుల్స్ పోదాం అటైనా ఇప్పుడు చెప్పినం మేం మీ ఇప్పుడు వర్షాకాలంల మంచిగ ఉంటది
ఆ అదే అక్కడ వాటర్ ఫాల్స్
ఆ వాటర్ ఫల్స్ బాగున్నాయి అట అటు
ఆ అదే వాటర్ ఫాల్స్ కేళ్ళి ఒక టూ డేస్ ఇగ ఎట్లాగో అయిపోతుంది కదా హాలిడేస్ అయిపోయినాయి ఆల్రెడీ కానీ ఇప్పుడే గా జాయిన్
ఎటో దట్ పోత స్కూళ్లకు కాలేజ్లకు గాని
ఆ ఇప్
అవి ఎప్పటికీ ఉంటనే ఉంటయ్ ఈ వర్షాకాలంలో ఒకసారి పోయొస్తే ఎంజాయ్మెంట్ ఉంటది
ఆ ఫస్ట్ ఫస్ట్ ఇగ అడ్మిషన్ అవుతూ ఉంటారు కదా అంతగా ఎవరు రారు అందుకోసమే ఆ టైం వరకి ఎటన్న ఒక టూర్ కి ఇట్ల ఎళ్ళొద్దాము అని
ఊ
ఆ టెంపుల్స్ కి, వాటర్ ఫాల్స్ కి, బయటికి వెళ్లినట్టు అట్లా.
ఆ మీ ఫ్యామిలీ తోటి తక్కువ అయితది అది
ఫ్యామిలీ అంటే మన వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే ఏదో ఒక పని ఉంది
ఆ అధే గని నేన చెప్తంది అది కూడా రైటే
ఇగ పనులు ఉంటాయి గదా ఆఫీస్లుకు ఎళ్ళాలే, మళ్ళీ ఇంట్లో ఇల్లు జూసుకోవాలి.
ఓ
ఆ అట్ల ఉంటది ఇంట్లో, ఇంకేంటి దానికి తోడు కుక్కలు కోళ్లు అవి ఇవి పెంచుకుంటుంటే వాటిని ఒకరు చూసుకుంటు ఉండాలి
ఊ
ఊ
అన్ని చూస్తా ఉంటే ఎంజాయ్మెంట్ చూడలేదు కదా మరి
ఇగా ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఉంటే తప్పకుండా ఎళ్ళల్సిందే
ఉ
ఇగ ఏదో ఫ్రెండ్స్తోటి ఇగ ఏదో వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్తాం ఇక ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు అట్లేనే ఇగ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు
ఇప్పుడు ఏం చేస్తన్నారు మీరు
ఏం జేయట్లేదు బయట వాకింగ్ చేస్తున్నా, కొంచెం కూల్గా ఉంది గదా అని. నడుస్తున్నా అట్ల ఊ ఇంకేంటి
చెప్పాలి ఎవరెవరు ఉన్నారు ఇంటి కాడ
ఉన్నాము అందరము అందరం ఉన్నాము వాళ్ళు టీవి చూస్తున్నారు
ఆహా
ఆ ఈ రోజు ఒక ఫంక్షన్ ఉండే మా రిలేటివ్స్ వాళ్ళది రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిండ్రు ఫంక్షన్ కెళ్ళ వచ్చిగా ఇంట్లోనే ఉన్నారు. ఊ హా నేనేమో ఇగ బయట తిరుగుతున్నా కొంచెం నడుద్దాం వాకింగ్ చేేద్దాం అని ఊకే ఇంట్లోనే ఉంటాం కదా కొంచెం సేపు అట్లా బయటదిరుగుదా ఆ బోర్ కొడుతది అంటే ఫోన్ టీవీయో ఏదో ఒకటి చూస్త తునే ఉంటాం అని
ఆ
ఇగ కాసేపు బయట తిరుగుతే కొంచెం చల్లగుంది గద అని వాకింగ్ చేస్తున్నాం
ఊ
ఊ ఈ రోజు నేను ఏం చేసినా అంటే ఒక స్వీట్ తయారు చేసిన అంటే ఎప్పుడు చేయలేదు ఈ రోజే చేసినా ఫస్ట్ టైం ఎంత దరిద్రంగా అయితదో అనుకున్న కాని బానే అయింది అది డబల్ క మీటా
అవునా ఏమేమి ఎసిండ్రు ధాంట్ల
ఏమేసిన బ్రెడ్ ఊవ్ ఇంకేమంటారు కిస్మిస్ కాజూ అవి ఉంటయిగ దాంట్లో ఏసేటివి మళ్ళ కొన్ ఆ
పాలూ ఎయ్యలే
పాలు కూడా ఏసినా పాలు చక్కెర ఇంకా అదేమో అంటరు గదా ఘీ ఘీ బట్టర్ ఆ బటర్ గాదు ఘీయే
బటర్ వేయరు
ఆ ఏదో ఫస్ట్ టైమ్ చేసిన కొంచెం బానే అయింది అంత తినకుండా కాకుండా తినేటట్టే అయిందిలే అంటే కొంచెం ఉంటది గదా
దాంట్లో బాగా ఇదిది డబల్ కా మీటాల అంటే బ్రెడ్ కాజూ కిశ్మీస్ పాలు అవి ఏసి సీదా సేసి చెక్కరిది
ఆ మీరు కూడా వేసిండ్రే ఏందీ ఎప్పుడైనా
ఆ
మీ రూమ్ లో చేసుకుంటరా మీ ఫ్రెండ్స్
ఆ అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం
ఆ అవి బా చేసుకండి మస్తు ఎంజాయ్ ఎట్లా అంటే అట్లా అన్ని రూమ్స్లలో తెచ్చుకొని చేసుకుంటారు ఇక మా ఇంట్లో ఏది తీసుకొస్తే అదే చేసుకోవాలి మొన్నొకరోజు గులాబ్ జామున్ చేసినా ఆ అదంటే కొంచెం ఈజీ ప్రాసెస్ ఇగ ఇదన్ అంటే వాటిని ఆయిల్లో కాలవాలి తీయాలి మళ్ళీ అవన్నీ కాజు, కిష్మిష్, అవన్నీ మళ్ళీ పోయి నెయ్యిలో ఇది చేయాలి, మళ్ళీ పాలలో ఏయాలే గులాబ్ జామ్ అయితే డైరెక్ట్ ప్రాసెస్ అది కొంచెం బాల్స్ చేసి దాంట్లో వేసేస్తే అయిపోతది ఆయిల్ లో వేసి
ఆ
ఉమ్ అట్లుంటది మీరంటే ఏదంటే అది చేసుకోవచ్చు మంచిగా ఒకరు కాకపోతే ఒకరి చేస్తారు ఫ్రీగా ఉంటారు మంచిగా ఖాళీ టైము లో ఎవరో ఒకరు ప్రిపేర్ చేస్తారు చూసి
అంటే మొత్తం యూట్యూబే
యూట్యూబేనా
ఆ
ఆ యూట్యూబ్ లో జూసి చేస్తే మంచిగా అయితదా ఫెయిల్ అయితాద లేకపోతే
మంచిగా కాకున్నా గూడ తినుడే ఎందుకంటే
అహ్ ఆ
ఏక్ సాస్ ఉండదు కద
తినకపోతే పడేస్తారా అంటారా
ఆ పడేసుడు ఉండదిగ తినుడే ఎట్లా ఉన్నా కూడా ఫస్ట్ ఎవరు ఎవరు చేసిండ్రొ ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత వేరేటొళ్ళు తినాలి
ఆ మ్మ్ చేసిన దానికి ఫలితం దక్కాలి గా అన్నట్టు పడేసుడు లేదు
ఆ
మ్మ్ అవున అదే మీదే బావుందిలే ఇగ మీమైతే బాలేకపోతే ఎవ్వరు ఏమంటారో ఇది టేస్ట్ ఎట్లుందా అని ఫస్ట్ మేము తిని చూస్తాం మంచిగా కాకపోతే దాన్ని ఏదో ఒకటి పక్కకు పెట్టేసి మళ్ళీ చేయ్యాలి లేకపోతే చెయ్యలేదు
ఇంగా అట్లా ఉండదు మంచిగా ఉన్నా లేకున్నా అందరూ ఫస్ట్ చేసినోరు తిన్న తర్వాత అంద అందరు తినాలి
ఆ
ఉను
మంచిదే మీదే మంచిగా ఉంది ఇగ ఇంగా చేయండి ఇగ అట్లా
అదే అదే
ఒక రోజు బిర్యానీ చేసి తీసుకురండి ఇంకేమి
అవ్
మాకు చేస్తారా బిర్యానీ
బిర్యానీ చేస్తాం
ఆ
చేసిన తర్వాత బిర్యానీ పంపాం గానీ ఫోటో పంపుతాం
అవునా ఫోటోను జూసి ఎంజాయ్ చేయ్యంటావ తినడానికి పంపు ఇంకా నేను చూడ్డానికి కాదు
ఆహ
ఆ
సరే సరే
సండే రోజు చేస్తే పంపించండి
హవ్